బాగున్నారండి మీరు
ఇట్లాంటి వివరాలు బాగున్నా అండి ఎక్కడున్నానండి ఇప్పుడు మీరు
నేను కళాశాలొ ఉన్నాను
ఇంట్లోనే నా మ
అవునా
ఇంట్లోనే నార్మల్ పనులు చేసు
అవునా ఈ సినిమా చూసీరా నేనేం లేద్
ఆ ఏంటదీ
ఆ పోకిరి సినిమా చూసిరా
ఆ ఆ మహేష్ బాబు
సూపర్ ఉంటాయి కదా
ఆ బాగుంటది
మీకి మీకు న చ్చిన హీరో ఎవరనే
నాకు నచ్చిన హీరోలు అంటూ ఉండరండి ఆ నచ్చిన హీరోళంట ఎవరు ఉండరు హా
మీకు నచ్చిన హీరో ఎవరండి
దాదాపుగా అందరు బానే చేస్తారండి ఎవరి టాలెంట్ వాలది ఒకరి ఇష్ట ఇష్టం ఒకడు ఇష్టం లేదు అట్లా ఏముండదు మీకండి
ఎక్కనీ
మీకు
ఆ ఓ ఓకే అండి ఇప్పుడు
మ్
మహేష్ బాబ ఇష్టం
హ్మ్
ఆ అందుకే పోకిరి సినిమా చూసిన్నా ఇప్పుడు ఏం కర్రీ చేసిరు ఏం కూర మీది
ఈ రోజు మాది చికెను
చికెన్ నాక్ ఆకలి ఐతాంది ఐ లవ్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం టం తెలుసా ఫుల్ అంటె ఫుల్ ఇష్టం చికెన్ తొ ఏమ్ ఏమ్ వెరైటీస్ చేయచ్చ
గోంగూర చికెను
మ్మ్
చికెన్ ఫ్రై చికెన్ లాలిపప్ చికెన్ మంచూరియా చికెన్ గ్రేవి కర్రీ, చికెన్ పులుసు, నాటు కోడి
నాకు అన్ని వెరైటీలు ఇష్టం అండి చికెన్ తో ఏది చేసినా ఇష్టం, మటన్ కూడా ఇష్టం
మా చెల్లకైతే మా చెల్లకైతే మటన్ మటన్ మటన్ మటన్ అని కలవరిస్తాంది
చిన్నప్పుడు ఎక్కువ చికెన్ ఉంటుండే ఆ గుడ్డు ఉంటుండే ఇప్పుడు మటన్ చాలా ఇష్టం అయిత తని
ఉ ఇంటికి వస్తే చాలు అండి హాస్టల్లో ఉంటుంది ఇంటికి వస్తే చాలు మటన్ మటన్ మటన్ అని గలవరిస్తు
అవునా నాకు మటన్ అంటే ఇష్టం మట్ దాంతో ఏమేమి వెరైటీలు చేయొచ్చు అండి
ఇప్పుడు నేను చెప్పిన వెరైటీలు చికెన్ తో చేయాల్సిన వెరైటీలన్నీ మటన్ తో చే నా ఫేవరెట్ అయితే గోంగూర మట్ తను
ఆ నాకు ఫేవరెట్ అండి గోంగూర మటన్ మాఅత్తమ్మ చేసేది కాని నీను ఇంటికి పోయినప్పుడు మాత్రం ఏది చేయదు తెలుసా అసలు ఆమె నేను లేనప్పుడు మాత్రం అన్నీ చేస్తుంది గుడ్డు బిర్యానీ అంటాది చికెన్ దమ్ బిర్యానీ అంట చికెన్ రైస్ అంట, చికెన్ ఫ్రై పీస్ అంటంది మస్తు మస్తు చేత్తాది నేను లేనప్పుడు నేను పోతే చాలు అసల్ ఒక్కటి కూడా చెయ్యాదు తెలుసా అసలు
చెల్లెలి కి చేసినప్పుడు రాదండి ఆమె వచ్చినప్పుడు నాకు పిల్లలు ఇబ్బంది పెడతారండి
ఎందుకు అసలు ఆమె దరిద్రాల
దరిద్రలు కాదండి
మరి ఎందుకండి మరి ఎందుకండి అట్లా చేస్తాది ఆమె వచ్చినప్పుడు ఏది చక్కగా ఉండదు ఏది కాదు పైసలు ఉండవు ఒక్క వెరైటీ చేయమన్నా చేయదు పో అన్నానికి అసహ్యహించుకుంటది తెలుసు వాళ్ళ ఇంటికి పోతే మాఅక్క అయితే వేస్ట్ ఫెలోది మొహంది
మనస్సులో ఉన్నాయా అన్ని
త
మీ అక్క అలా చేస్తుందా మా చెల్లె మా ఇంటికి వస్తుంటే వత్తదండి ఒక ఫోన్ తగిలించుకుంటుంది ఫోన్లో నే ఫోన్లనే ఉంటాదండి పిల్లలు ఏడుస్తున్నారు అన్య పిల్లలని పిల్ల ఎపో ఎపో అని కాసరిస్తు అవునండి నాకైతే ఫుల్లు కోపం వస్తదండి
ఫోన్లో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం